హలో
లక్ష్మి ఏం జేస్తున్నవ్ నేనేంజయల ఉన్నప్పుడే కారుగా
అంతే తిన్నవా
తిన్నా ఇంగోసారి తినాలనిపిత్తాంది.
తిను నాలుగుసార్లు
బా తిని బాగుండల్లా
తిను న్నారు
మ్ ఇంగింట్ల లేదా చికెన్ తిన్నావా
ఇంకా చెయ్యల్న
ఇ ఇల్లు
జెయమొచ్చింది నీ ఒచ్చింది అ హుమ్
మీ ఏందోటి మాట్లాడమే సి
ఏం మాట్లాడల్ల చెప్పు నువు మాట్లాడిస్తే నేన్ మాట్ల ట్లాత్తాను ఎగ్ చికెన్ కర్రీ చేత్తన్నవా ఎట్లా చేస్తుర్రు చెప్పు నాకు
చేతుల్తో
చేతుల్తో అని నాకూ తెలుసు ఎట్ల చేస్తావ్ చెప్పు ప్రాసెస్
మళ్ళోసారి నే చెప్తమల్లి నువ్వు పెద్ద చెప్పు కదా కళ్యాణ రసము ఇవి అన్ని చేస్తము మేము
ఏమన్నా చెప్పా
నువ్వంటే కొంచెం చెప్పమ్మా చేస్తారు నేను జెయ్యను గదా మిక్సీకేస్తే ఉజ్ సై
ఆ ఏస్కో ఆ చెప్పత్తమ్మా తరుక్కోని యాల్ల అరుస్సానే ఉంటావు ఎప్పుడు చూసినా ఏమ్మె ఉన్నావా లేవా మ్మెయ్ పూలంట దో అటా అటు నెట్సర్ల నెట్టోస్సుందా సరిగా నీకూడా రాదా
నెట్రావాలా
ఇప్పుడే ఓపెన్ చేస్నాంతే యాడ సినిమాలు నేన
లెవ్వన్నావ దానికీస్తే సరిపోతుంది దట్ చేసి అక్కడ కట్ చేసిందంట
ఉహు హా నేనే మేయ్యాన్ ఏమేపూల్ ఎత్తి పెట్టుకో ఉంటిగా పూలు పెట్కోని రెడీ గాపో
ఫస్ట్ వంటే చేసేసి ఇంకా బైటికెల్పోతే మళ్ళీ పదకొం మళ్ళ ఈరోజు మధ్యన్నం పన్నెండోంటి గంట్ల లో దోల్ తీర్పోతుంది వంట జే ఇల్లంతా ఊరకి సావల్ల
హు ఏముంది ఇలా పొయ్యిమీద పెట్టేస్తే అదే అయిపోతుంది కదా. అయిపోయింది
ఇద్దర్నా ఫేస్ చెయ్మింద పెడ్తే ఎత్తైపోతుంది ఏం ఎమ్యూజని యేసేస్తి. హు అయిపోతుందమ్మా ఒక్కసారి మ్
ఏందో లేశి కళ్ళు గుంజయ
ట్ట
ఫస్టు కడిగేసి ఊ నిమ్మకాయేస్ నాన్ పెట్టు ఎప్పుడు ఒకటే రకంగా తిరుగుళ్ళతో ఒకొక్కసారి ఒకొక్కలాగ తినాలా సరే గ్రు వా ఉమ్ ఏం నీకు
చికెన్ ముక్కలున్నీ గుండెకాయల్ ఏపీచ్చుకొచ్చినారు ఏంటేటివో
మ్ చుద్దురా అన్ని తలకాయలు కాళ్ళు
రెక్కలు
వేడి నీళ్ళు వాస్ పోస్తా తెలీదా ముండమోపి నాకొడుకు ఊమ్ పాము తల్కాయ్లు అన్యావ ఇంగేమ్ మే ద మాట్లాడదు కట్టాయిపోతుంది గదా ఇన్నన్ని ఉప్పు ఉప్పు నిమ్మకాయ్
హలో
శని అమ్మమ్మకి ఫోనియ్ సరే అంకుల్
కట్టు హోగయా పోతుంది గ నిద్ర వత్తాలె
ఇంగో కట్చెయ్ ల అ ఇంద ద మాకు ఆ
ఆ వద్దు వద్దు సామి ఇది వొద్దు ఇయ్యేమ్ వొద్దు
ఐదు
మై ఉళ్లా ఉన్నదా అ ఆపరకర్యాల ఫోన్ తీసి అంటే ఆపోగ్గుడా అంటేసినవా అంటుందిమే
దేనికి నీకే నాకా
జరిక్యా దాన్ని జాగింగ్ రా అనేది వచ్చింది తీస్కరామ్మ పొద్దుగ్యాదివారము. కాదు పొద్దునే కాలేజీ మోకపోతుండే
కోళ్లు అరుసనే ఉంటాయి ప్ప ని అరిసి అరిచి అరిచి అరి కనకలాఐపోతరు
ఉన్నాయ్
కొమ్ము అంటే సరిపోతున్నా కికిక్కు కుక్కుకు అని ఎడ్ బర్రేగొంతులు వేసుకొని అరుస్తాడు ఇంకా. చు
తె అవి
మనుషు లేకపోతే మనుషులు కంటె అదే ఇంకా ఎక్కువ. అంతే కాదేమ్మె
ఆమూలే కోళ్లున్నాయి పసుకలుంటాయి. మకైతే లేనే లేవు. లేనే లేవు మాకి ఓ వెలుగుళ్ళు లేవు మాకు ఉన్నాయ్ ఎక్కువ సాత్కోల్ల మిందిర తే కొనుక్కొని సక్కోల్ల ట టు ట టు టా టు టు ట టా
అప్పుడ చికెన్ వాసనబ్బ అప్పుడె వస్తాంది. అప్పుడు వస్తుంది కిందన ఇంట్లో నుంచి అయిపోయిందేమో.
ఇంట్లో నుంచి
ఎట్ట చేయాలనో చెప్పు కొంచం వేరైటీ ప్రసెస్?
అమ్మా
ఎందు పెట్టారని చెప్పటి వెరైటీ ప్రాసెస్ చేద్దాం. ఎప్పొ మాక్ తెల్సు గాని
ఎట్లా ల నేను చెప్తాను చెయి అంతేగా ఇట్లా అంటే ఎం కర్రీ కావాలా నీకు? చికెన్ కర్రీ ఆ చికెన్ల చికెన్ లోకి కారం, ధనియలపొడి, పసుపు, అల్లం
ఉ
తోగ్గి ఒకసారి చెప్తే వినిపిచ్ కోలేదె లేడీగల్ చికెన్ లోకి పసుపు పొడి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పెరుగు, నిమ్మరసం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కలిపేట్టేసేయ్ తెది కలిపి పెట్టేసిన తర్వాత నానబెట్టేయ్. కొద్దిసేపు చూసాను
నీకే రాదు అడ్ చూసి చెప్తాన్నావు నువ్వేదో చేసే గంత చేసినట్టు ఎప్పుడో
కి పప్పు పెస్ట్ అట్లన్న వెసేది చేసేది నేను దీంట్లో నుంచి చేసేది ఒక్కోసారి ఉమ్ మాడుతుంది పొంగల్ యూస్ చేస్తారా లేదా షట్అప్ అవున్ కు అ మె నేను జేప్పినట్టు జేయ్ సబ్బి నువ్వు ఉప్పు అలాగే కారము, ధనియల పౌడరెసెసి బాగా మిక్సీ చేసుకోవాలి. ఇందులోకి పేస్ట్ వేసుకొని పేస్టెస్కోని బాగా కలిపెస్కోని దగ్గర్ పడ్డాక చెప్పతాను లేవే అయితే ఇ సార్ చెప్తారుచూడు ఎట్లాంటే అ ఉమ్ సరే అంతా బాఉంటుంది ఈ చికెన్ కర్రీ అద్ది